హలో
హాయ్
హాయ్
చేస్తున్నావ్ బావున్నావా
ఆ బాగున్నాను నువ్వేం చేస్తున్నావ్
అయ్యో మర్చిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగా
థ్యాంక్ యూ సో మచ్ సేమ్ టు యూ మీ కూడా మీ కుటుంబ సభ్యులందరిక హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు
థ్యాంక్ యూ అండి మీరు తాగారా ఉగాది పచ్చడి
ఆ మేము సేవించామండి
అవునా మేము కూడా తాగా ఇప్పుడే తాగి అయిపోయింది పూర్ణాలు చేయాలి
ఇంకేం స్పెషల్ చేస్తారు
పూర్ణాలు చేస్తాము మీరు పూర్ణాలు చేస్తారా
ఆహా ఇంకా ఏమేమి స్ప్రెషల్ చేస్తారు అని అడుగుతున్నా
మేము ఇది ఒక్కటే చేస్తాం మీరు పూర్ణాలు చేశారా అంటున్నా
ఇంకా ప్రిపరేషన్ ఉంది చేస్తాం
మా వైపు పూర్ణాలు అనరండి భక్ష్యాలు అంటారు లేకపోతే పిల్లరులు ఏమో అంటారు వేరే
పోలేలు కూడా అంటారు పోలేరు కాదండి పోలేలు అంటారు భక్షాలు అంటారు పూర్ణాలు అంటారు బూరెలు అంటారు అవునండి నేతి బొబ్బట్లు కూడా
అవునా మీరు ఎలా చేస్తారు పూర్ణం రొట్టెలు
ఆ
మార్నింగ్ మార్నింగ్ ఏ అవన్నీ కం మన కార్యక్రమలు అన్నీ కంప్లీట్ అయిపో
ఆహా అవన్నీ కాదు పూర్ణం రొట్టెలు అంటున్నా
అదే అండి సెనగ పప్పు ఉంటది కదా అది పొద్దున నాన పెట్టేసేయాలి మన మనం స్నాం చేసిన తర్వాత
ఆహా
నానబెట్టిసి తర్వాత ఒక టూ త్రీ అవర్స్ మంచిగా నానాలి తర్వాత దాన్ని పప్పు ఉడికించాలి కుక్కర్ లో వేసి ఒక ఫోర్ ఫైవ్ విజస్ వచ్చే అంటే మంచిగా పలుకు లేకుండా మంచిగా ఉడకాలన్నమాట ఓకే
ఆ అవునండి ఆహా నాకు తెలుసు నేను ఆల్రెడీ చేస్తున్నాను మీ వైపు ఏలా చేస్తారని తెలుసుకుందామని
ఓకే మంచి ఉడికిన తర్వాత వాటిని కొంచెం ఇట్లా ఆరబెట్టాలనమాట తడి లేకుండా ఓకే దాన్ని కొంచెం బరకగా మిక్స్ చేయాలి.
మిక్స్ చేస్తారా లేకపోతే మిక్సీ పడుత తర
అదే అండి గ్రైండర్ పడతాము అప్పుడు వాళ్ళ కు చల్లరే వరకు మేము పిండి పిస్కేసేయాలన్నమాట గోధుమ పిండి గాని మైదాపిండి గాని మంచిగా సాఫ్ట్ టీలో మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి అప్పటివరకు ఈ మిక్సర్ రెడీ చేసుకోవాలి ఆ అది కొంచెం దంచచ్చు లేకుంటే రోల్ లేని వాళ్ళు మిక్సీ ఇలా ఆ స్టెప్ బై స్టెప్ ఇట్లా గ్రైండ్ చేసుకోవచ్చు ఫోల్ ఇట్లా తర్వాత ఒక బాండీలో బెల్లం ఉంటది కదా బెల్లమా లేదా చక్కెర మీ ఇష్టం టేస్ట్ తగ్గర
మేము చక్కెర యూస్ చేస్తామండి
ఇక్కడ యూజ్ చేసి అది పుర్రయి బయటికి వస్త దండి
మరి బెల్లము చక్కెర రెండు సేమ్ టేస్ట్ వస్తదా
ఆ వస్సా అ దానికంటే ఎక్కువ వస్సది సూపర్ టేస్టీగా ఉంటాయి.
వస్తదా
ఆ వస్సావి ఆ దాని తర్వాత పాకం బట్టి తీగపాకం అలాంటి ఏం అవసరం లేదు బెల్లం కరిగాక ఇప్పుడు ఈ పప్పు మిక్చర్ ఉంటాయి కదా దాంట్లో ఏసీ టు త్రీ మినిట్స్
మేము మిక్స్చర్ యేయము మేము కారం కాదు తీపిది
మిక్చర్ అంటే మిక్సీ పెట్టాం కదా దాన్ని మిక్ మిక్సీ చేసంది మొత్తం మిష్ట్రం ఉంటది కదా అదన్ని మిక్చర్ అంటా. పోయ్ ట్ల తినా ఆ ఆ తర్వాత కొంత ట్టేసి ఆ పిండే ముండ అది పాకంలేసినక కట్ట తీ అయితే కదా దాని తర్వాత ఉన్న రెండు చేసుకొని పిండి ముద్ద తీసుకని ఇట్ల బక్షాల లాగా బొబ్బట్లు నేతి బొబ్బట్లు వేస్తాం హైలైట్ ఉంటాయి సూపర్ టేస్ట్ ఉంటాయి మీరులా చేస్త చెప్పండి ఓ వింతగా చూస్తు నారు గదా
నేను చూడట్లేదు వింటున్నాను
అదే చెప్పండి
మేము నాన పెడతాము ఫస్ట్ చెనగా పప్పు నైటే నానబెడు తం ఎక్కువ నానితే అవి బాగా వస్తాయి అన
నైట్ నానబెట్టద్దు మనం స్నానం చేసి నానబెట్టాలి
అయ్యో నేను నిన్న ఈవినింగ్ గూ దే నాన స్నానం చేశామండి దీపారాధన చేయాలి కదా
దీపాన్ చేస్తారు ఓకే కానీ అంత చేస్తే మొత్తం పగిలిపోతాది
అవును కావచ్చు కాని మాస్ సంప్రదాయమైతే అట్లనే ఉంటది మా వైపు నైటే చేసుకుంటాం అండి నేను చెప్పేది కొంచెం వినండి నైటే నాన పెట్టుకొని ఉంచుకున్నంక పొద్దున వరకు చాలా ట్లం చెయ్యి తోటే ముక్కలౌ తాయి ఇగ ఒక్కసారి గ్రైండ్ సక్ అన్ టే మంచిగా మిక్స్ అయిపోతాయి మెత్తగా అయితాయి కానీ మేము ఇంకా అందులో చక్కెర వేసాం చక్కెర వేస్ నంక ఇట్లా బాగా లజ్ లూజ్ ఐతది ఇట్ల కాకుండా ఇక పిండి సిద్ధంగా ఉంది ఇటువైపు ఆ గోధుమ పిండితో కూడా అది బాల్స్ రెడీగా చేస్ కున్నాం అని అనీటప్పుడు అప్పుడు చెప్
ఏంటి రెడ్ బాస్ రెడీ చేస్తారా మీరు
ఆ
డైరెట్ బాస్ రెడీ చేస్తారా
కాదండి ఇది గోధుమ పిండి తోటి బాల్స్ రెడీ చేసుకొని ముందే పెట్టుకుంటాం అన్నమాట
పిండి పిసుకరా
పిండి పిసుకుతరు అది అందరికీ తెలుసు కదా
ఆ
మీరు పిసుకరా ఏం చేస్తారు మరి ఓత్తుతారా
నేను చెప్పినా కద నేను
అదే అట్లా చేసి అయిపోయినం క డైరెక్ట్ గా మేం మనము ఇదిగో చెనగ పిండి చెనగ పప్పుది యూజ్ చేస్తున్నాం అంటే అప్పుడు చక్కెర ఏసినా అనుకోండి గట్టి ఉంటా అన్నట్టు ఎక్కువ లూజ్ లూజ్ కాదు చక్కెర కరిగిపోదు అప్పుడు ఇగ డైరెక్ట్ ఒక మేము ఒక గిన్నెని యూజ చేసుకుంటాం అది రౌండ్ షేప్ వస్తుంది అనమాట ఆ గిన్నె తోటి ఇట్లా కరెక్ట్ ఇట్లా అంటే దాని కరెక్ట్
ఏం కాబట్టి ఎట్లా అంటారు ఏమింటా కాట్ ఎట్లా అంటారు
అంటే ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి అది చిన్న సైజా పెద్ద సైజా మన భక్షలు ఏ సైజ్ మనం కావాలనుకుంట ఉంటే ఆశ సైజు గిన్నె తీసుకొని ఆ మనం పిండిని పిండి దాంట్లో బాల్స్లో ఇది శనగ పప్పుది ఇది వేసి అప్పుడు ఈ గిన్నెతోటి పైండి ఇట్లా రౌండ్ తిప్పినం అనుకోండి ఆ కరెక్ట్ షేప్ లో మనకు పూర్ణం వస్తుంది ఇట్లా మనకు రాకపోతుంది ఇట్ట చేసుకోడానికి దాన్ని అలా రెడీ చేసుకొని ఒక టెన్ అట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాక అప్పుడు మెల్లగా ఆయిల్లో వదిలిన అనుకోండి అవి చాల బాగా వస్తాయి టేస్టీగా ఉంటా
వాటిని పరాటాలు అంటారండి
అవునా ఏమో మరి అది పరాటా అంటే ఆలుగడ్డ వేస్తారండి అది కారంది అవును మరి మీరు ఎ ప్లేస్
నిన్నైయితే బొబ్బట్ వేస్త
అవి బాగుండేవి అంతా ఆ
చేయడం
చపాతి చపాతి లెక్క కాలుస్తారు మేము అట్లా కాదు పూరీ లెక్క ఆయిలో ముంచి తిరుగుతాం
అలా డీ ఫ్రై చేస్తే హెల్త్కి మంచిది ఆయిల్ మొత్తం తసి ఫ్యాట అవుతు మొత్తం
ఊకే తింటలేం కదండి పండగ ఒకసారి తింట
ఓకే నేను సర చేస్తా
హా
మీసారి అలా చేస్తారా అంటున్నా
అవునవును మాసై ఇలానే చేస్తారు
ఇంకేమి చేశారండి పొద్దు నుంచి
సో ఈరోజు నాన్ వెజ్ తినద్దు క్కద
అవును మేం తినమండి కొత్త సంవత్సరంలో ఏమైనా తింటారా అండి పంచాంగ శ్రవణం చేసారా అండి పంచాంగ శ్రవణం
అవునండి విన్నాను
ఓకే బాగున్నాను మీకు మీ రాశికి
ఆ బాగుందండి చాలా బాగుంది
ఊ
మీర్ ఇది మీరు విన్నారా
ఆ మేము కూడా విన్నాము మా కుటుంబ సభ్యులతో అందరి కలిసి విన్నాం
మేము టెంపుల్ కు కూడా వెళ్ళి ఇంకా అక్కడ గురువ్ గారి తోటి అడిగి తెలుసుకున్నామండి
ఏమని
ఇది ఏ ఇయర్ అండి
పరాభావనామ సంవత్సరం
పరాభవనామ సంవత్సరం నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని గురువ్ గారు చెప్పారండి పూజారి
ఆ మీకు తెలియదా అండి
తెలీదు కాబట్టే కదండి చెప్తారు గుడిలో
టె ఏసింది
మా గుర నిన్న నాకు తెలుసు మొన్ననే తెలుసు కాని మేము గుడి వెళ్ళి మళ్ళీ చెప్పించుకుంటాం మీరు అట్లా మీక్ ముందే తెలిస్తే పూజారని అడుగరా మీరు
మేము అడగమండి మళ్ళీ ఎందుకు అడుగుతారమ్మ మీకు తెల్వదా అంటారు ఒకోసారి
అయ్యో గట్లా అట్లా ఉండరు పూజారు ఎక్కడైనా కరెక్ట్గా ఉంటారు నాకు తెలిసి మీరు అడిగే పద్ధతి
ఆ మీర్ చెప్పే పద్దతే అట్ ట్లేద్ అక్చ్యువల్లీ
నేనా
ఆ మళ్ళ డబ్బుల్ లవలవలడుగ ఎందుకు అని తెలిసి కూడా తెలివని విషయాల్లో తెలిసి అడుగు కోవాలి తెలుసుకోవాలి
తెలుసు కానీ వాళ్ళ చెవుల వాళ్ళ నోటి ద్వారా మన చెవుల తోటి ఇనాలనే కదా గుడికి
ఏం ఆడుకుంటావ్ బొచ్చ
అయ్యో మీరు ఏ లోకంలో అండి మీద్ ఏ ఊ అసలు
ఊరు పే చెప్పవ నేను
అంత ఎందుక్ ఇట్లా చేస్తున్నారు చిల్లర్
అంత చిలా చిలా చేయకండి మీరంతా ఏమో
పండుగ రోజు కొంచెం న మూడ్ ఖరాబ్ చేయకండి
ఓకే అండి మీ కుటుంబ సభ్యులకు అందరికి చెప్పండి ఇంకేం చెప్తారు ఇగ ఉగాది పచ్చడిగద ఎవరు ప్రడి ప్రిపేర్ చేశారు
మా డాడీ చేశారు గాని నేను ఈరోజు ఏ కార్యో చెప్పబోతున్నానయితే మీరు వేరే పని జంగశ్రావణమని టాపిక్ తీశారు
ప్పండి
నాది పన్నిరు గాదు సరే అండి ఈ రోజు నాన్ వెజ్ తినం కదా
ఓకే గుడ్ ఆ పన్నీర్ లో గూడా కల్తీ వస్తుందం ఏదో
అయితే మీ ఆవుల తోటి పాలు పితికి పాలను పెట్టి ఎండబట్టి అన్నీ చెతే చేయండి మరి అన్ని కల్తీ అంటే ఏంటండి మరి
దాన్ని ఎండబట్టారు అండి దాన్ని పాలని విరగగొట్టి అవును ప్రతిది కల్తీ నువ్వు గూడా కల్తీ నేను గూడా కల్తీ ఈ లోకమే కల్తీ తెల్సా
ఏది స్వచ్ఛంగా ఉండదండి మరి వన్ పర్సెంట్ అయినా
దేవుడు మాత్రమే స్వచ్ఛంగా ఉంటాడు
ఆ దేవుంది దేవుడు మాత్రం ఉంటారు మరిగా దేవుని చూస్ నేర్చుకోవాలి గద అందుకని పంచాంగశ్రావణం వినడానికి వెళ్లాను
ఓకే అండి మీకు మాకు వాదనెందుకండి ఓకే బాయ్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యల అందరికి ఓకే అండి
ధన్యవాదలు బాయ్
నాన్నే కద అండి ధన్యవాదాలు ఓకే
ఓకే అండి బాయ్ బాయ్ బాయ్